మరి ఫెష్ అవ్వరా
ఆ
మరి ఫెష్ అవ్వవా
అయిత ఇప్పుడే కాదు నేను అలారం బెట్టిందే వన్ థర్టీకి మెల్లగా టూ థర్టీకి స్ స్నానం చేసి తినడానికి పోయి అదేన్సరికి అయిపోతది ముందే రడీ అయి కూర్చోవాలి ఎందుకంటవు
నిజమే
ఉమ్ బక్కమ్మాయి నా పక్కన బక్ కమ్మాయ్ అయిపోయిన తరవాత రెడీ అయితా
ఇంకా రాలా కదా
ఇంకా పోలేదు వాష్రూమ్ లోకే పోలేదు ఇప్పుడే బ్రష్ చేసుకుంది
కావి ఉమ్
ఉమ్ ఇంకేమి సంగతులు అక్కా
వస్తే
అక్కా ఉ ఎప్పుడు నెక్స్ట్ వీకా నెక్స్ట్ వీక్ పోదాం
ఉమ్ కొత్త సినిమా వస్తుంది కదా కొత్త సినిమా చంబాకు ఆ సినిమాకి వెళ్దామ్
ఆ
ఉమ్
బక్కమ్మయి అన్ని బ్యాగులు క్లీన్ చేస్తుంది ఇంటికి పోతదంట
ఆ వెళ్తుంది కానీ ఎప్పుడు కన్ఫమ్ లేదంటే
అదే అదే కానీ అన్నీ ముందే అంటే రడీ చేసిపెడుతుంది నిద్ర వట్
ఈ ఆ ఈరోజే కదా లాస్ట్ డేట్ కదా నేను నైటే చెప్పా పన్నిండప్పుడు ఈ రోజే కదా లాస్ట్ డేట్ నీకు అని ఉమ్ నుంచి ప్రశాంతంగా నిద్ర పోద్ధిలే
ఆ
కానీ వారం రోజులు పాటు రాదు నిద్ర
అవును మేము ఇప్పుడు నాకు ఇట్ల అలవాటు అయింది కదా నైట్ షిఫ్ట్లు మొన్న శనివారము ఆదివారము ఏమైందో తెలుసా అక్కా నిద్రనే రాలేదు నైట్ ఇంక పండుకోలే పొద్దున ఫోర్ థర్టీకి పండుకున్న రోజు
అండి నాకైతే ఫస్ట్ ఒక వారం రెండు వారాలు పిచ్చి పట్టింది వాళ్ళు వచ్చే వరకు మైలు కొని ఉండే దాన్ని
అ ఆ అయితే ఇంక శనివారం రోజు ఏమో కోన్ లు పెట్టుకుంటున్నాం ఆదివారం రోజు ఏమో మ్యాచ్ ఉంది కదా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా టైం పాస్ చేసినా అ ఇంకొక బర్త్
అవును మ్యాచ్ తింటన్నార ఈ శనివారం
అహ్
మ్యాచ్ కి వెళ్తున్నారా ఈ శనివారం
అది మరి ఇంకా కన్ఫర్మ్ తెలియదు ఆ పొట్టమ్మాయి అన్నది మరి
ఓ ఏ మ్యాచ్ కి
ఇట్ల నెట్స్ ఉంటాయి చూడు వన్ అవర్ ఆడుకోవచ్చు ఆ అవి ఆ మ్యాచ్ లే ఎవరో ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ ని అడిగింది వత్తవా అనేసి అన్నది ఎ అది ఇంకా కన్ఫామ్ తెలవదులే అక్క
ఒకే ఒకే
ఉ హు హు హు
హు
ఉ
ఏం సంగతి రా అక్క
చెప్పాలి ర ఏముంది
హు
అడగండి అంటి పుల్లగా ఉన్న నిన్న కర్రీ అది పులుసు తినలేకపోయాము మేము అని చెప్పు
హ్మ్ ఆంటీ బాగా ఎక్కువ వేస్తుంది మొన్న అంకుల్ ఎట్కారం ఎక్కు కువ ఉంది అక్క ఏటకారం అంకుల్ కి అయితే నేను ఆ రూమ్ కి ఈ రూమ్ కి తిరుగుతున్న కదా అదీ అది ఆ అమ్మాయి పోయిందా అని చెప్పి అడిగిండు నన్ను
ఉ
అడుగుతే ఆంటి అన్నది ఆ అమ్మాయి పక్క రూము ఆమెకేం తెలిసిద్ది పోయిందా పోలేదా ఇప్పుడు అని ఆంటి అన్నది అంటే ఆ అటు ఇటు తిరుగుతా ఉంటుంది కదా తెల్వదా అంటుడు అంకులా
అయన ఏందోలే వే
మ్మ్
అయన అసలు నచ్చదు నాకు
అయితే ఏంటిది పేమెంట్ చేసినా ఆ రోజు స్కానర్కి ఆంటికి తెలుసు చేస్తే మళ్ళీ నా పక్కన బక్క అమ్మాయిని అడిగిండు అంట ఆ అమ్మాయి పేమెంట్ చేసిందా అని చెప్పి అడుగుతున్నాడు అంట అయితే నాకేం తెలుసు తెల్వదా కదా మరి ఆమెకేం తెలుసు నేను పైకి ఓక్ వచ్చినప్పుడు చేసినాను
మ్మ్ అవునులే
వస్తే నాకేం తెలుసు అంకుల్ని చెప్పిందంట అయితే ఆంటీ పక్క నుంచి వెళ్ళి చూపిచ్చింది నాకు చేసింది అని చెప్తుంటే అర్థం అవట్లేదా అని చెప్పి అన్నాదంట
మ్మ్ ఉ హా ఎందొ వాళ్లు ఈ రోజు టిఫన్ ఏం చేసిండో
ఏమో పోలేదు అసలు మేము ఏదో రైస్ ఏ ఉంటది నిన్ననే ఇడ్లీ అయిపోయిందంట
హ ఆహా మొన్ ఏమో వెళ్తే దోసకోసం సండేనా నా మ్యాన్ వెళ్తే
పోతే ఫస్ట్ ఒక రోజు ఈ రోజు ఆ
మూడు దోసలు జస్ట్ అడ్జస్ట్ అవ్వమన మరి దారుణం అనిపించట్లేదా
అట్లా అన్నప్పుడు మరి పేమెంట్ ఏద తక్కువ తీసుకుంటుంద ఆమె ఇప్పుడు మనం ఇది మనము మనం ఇచ్చినప్పుడు మనదంతో చేసి పెట్టాలి అవి వేస్ట్ అయినా ఉండాల అని
ఇంకా అలాగే సరే లేటుగా వచ్చాము మీకు తెలుసు కదా మాది లేట్ అవుతుది కొంచెం నైట్ ఇలా అని మేము గుడికి వెళ్తామని ప్రతి వారం వెళ్తాం కదా ఒకేసారి కాదు కదా ఇది
మ్మ్
అంటే అప్పుడు ఎదో దోస పోసుకో పోసుకొని తిందామా అని అడిగితే అంట మండి అనుకుంటా అలా నిద్రపోలేదండి నైట్ ఇదంతా అనే ఏదో అంటే మూడు రోజులు అడ్జస్ట్ అవ్వమన్నారుంట ఆ అంకులు అడ్జస్ట్ అవ్వమను, ఆఫ్టర్నూన్ తింటారు కదా అంట ఆ ఏందో లే మరి దారుణంగా ఉన్నారు వాళ్ళ సరలే ఏందో లే అని అడ్జస్ట్ అవ్ స్తా అంటే మనల్నే వాళ్ళు అలా అనుకుంటున్నారు ఏం చేద్దాం
వచ్చి వేరే వాళ్ళు అయితే ఎప్పుడో పోతారు కాదా ఇట్లా పెట్టే పెట్టడంకి పేషెంట్ల అయితే
అసలు మా అమ్మ వద్దు అన్నది తెలుసా ఆ పీజీలో మా అమ్మ అదే కదా అసలు నేను నా మాట అంటే విలువలేదు నీకు నేను వద్దంటే అదే చేస్తా స్తావు నీకు నేను చెప్పాను కదా అడొద్దు వేరే దగ్గర పో వెళ్ళమని నేను లేదు మా అందరు ఉన్నారు ఆడికే వెళ్తానాని చెప్పి వెళ్ళావు నువ్వు చేసుకుందే కదా అని చెప్పిద్ది మా అమ్మ నేనంటే
ఒకవేళ రూమ్కి పోకపోతే మనం వేరే హాస్టల్కి పోతే చూప్ వేరే చూసుకుందాం
ఆ సేమ్ అంతే రే నేను చెప్తా తనకు కూడా
మ్మ్
సిల్క్ హెయిర్ అమ్మాయికి ఇలా కుదరకపోతే అంటే సర్లే కుదిర్తేనే తీసుకున్నాం లేకపోతే ఒక పీజి తీసుకుందాంలే ఒకే దగ్గర అందరం అనింది
ఉమ్
ఆ ఓకే అని చెప్పను అదే తంది టెన్త్. వరకు ఉంట అది టెన్త్ నైన్త్ వరకు ఈ లోకల్ చూస్ కుందామ అని మళ్ళీ కట్టకుండా తను
మ్ హు అద ట్వంటీ అక్క ఏంకాదులే చూద్దాం ఏదో ఒకటి అప్పుడికి వేద్దాం
అదే నేను వచ్చా అనుకో ఇప్పడికి మళ్ళీ కట్టమంటార్ నన్ను అదే ఆలోచిస్త అవును
ఆ మళ్ళి చెప్పింది ఏము ఉన్నా నమ్ బ్యాగ్ ఇక్కడ ఇట్ల లాస్ట్ క పెడితే ఈ బ్యాగ్ ఎవరిది అది ఇంట్లో ఉన్నాయి ఎవరి నన్ను అడుగుతున్
చెప్పింద అంటలే ఎప్పుడు పిల్ల కూడా వస్తుద్ద అంటే వారం కాగాని నెక్స్ట్ మండే గాని వస్తుద్దాని అని చెప్పింద అంట
మ్
ఉహు
ఆ
సరే అమ్మా ఇంకా చెప్పు మీ లేచారా ప ఒక్క రూమ్ వాళ్ళు
పక్క రూమ్ లోకి పోలేదు ఇంకా నేను లేేషి నాన్ అను గుంటా గిట్ రాలేదులేసేంటు వచ్చేదినా అది ఎవరు స్టేజ్ ఇట్ట అమ్మాయి
సుల్కా వచ్చేది హాయ్ గ్రాయ్స్ గుడ్ మార్నింగ్ గాయిస్ అని వచ్చేది
ఆ లేవ లేది అవచ్చు
ఓకే ఓకే
ఉ
హుం సరే లే మళ్లీ జేస్త అయితే
నువ్వు చేస్తావా నేను చేయాలా
నదీ
ఆ ఒక టూ మినిట్స్ ఆగి వేస్తాను మంచి పది ఓకేనా